హలో వినిపిస్తుందండి మీకు
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారండి
బాగున్నానండి మీరు
ఆ బాగున్నామండి బాగున్నారండి అంత ఆ అయియందండి మీది
ఇంకా లేదండి అవుతుంది చేస్తున్నరు అమ్మ
అవునా అండి ఏమండి ఎక్కడికి వెళ్ళలేదా ఇంట్లోనే ఉన్నారా
అవునండి ఇక్కడికి వెళ్ ఇక్కడికి టెంపుల్స్ కి వెళ్దామంటే కొంచెం లాంగ్ ఉందని మరీ నెక్స్ట్ వీక్ వెళ్దాము టైమ్ తీసుకొని హాల్ లీవ్ తీసుకునేసి అని చెప్పేసి అనుకు న్నామండి
అవును టెంపుల్స్ అంటే నాకు గుర్తుచ్చింది ఆ నేను రీసెంట్ గా అరుణాచలం వెళ్ళా అండి న్ టూ వీక్స్ బ్యాక్ అవునండి టూ వీక్స్ బ్యాక్ ఆ లాంగే అండి బట్ అయితే అసలు వెళ్ళాలని ఆలోచన లేదు బట్ ఏదో సడన్ గా ఒక వన్ డే ముంద అనుకున్నాం వెళ్ళసామండి
ఫ్రెండ్స్ తోన ఫ్యామిలీతోన అండి
ఆ యాక్చువల్గ అయితే ఫస్ట్ ఫ్యామిలీతోనే వెళ్ళాలి అనుకున్నాను బట్ అయితే వాళ్ళు ఒక ప్లేస్ లో ఉన్నారు నేనోక ప్లేస్ లో ఉండడం వల్ల కుదరలేదు ఆ తర్వాత ఏమంటారు కొందరు మనం నమ్ముతాం కదాండి మనకు నమ్మకం కదా దేవుడు అంటే దేవుడే అనుకుంటే పిలుచుకుంటా లే మనం కాదని ఆ అలానే అనిపించిందేమో మా ఫ్రెండ్స్ వెళ్తామని నాకు కాల్ చేశారు ఓకే అని చెప్పేసా అండి వెళ్ళాం అంటే ఇక్కడ ఇక్కడ నుంచి బస్సుకు వెళ్ళాము బెంగళూరు నుంచి ఆ తర్వాత ఆ అక్కడికి ఆ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ అలా రీచ్ అయ్యామండి ఒక బెస్ట్
ఎలా వెళ్లారు ట్రైనా లేకపోతే బస్ జర్నీ చేసారా
బస్సే అండి బ బస్సు జర్నీనండి వెళ్లడము రావడము రెండు బస్ జర్నీనే
ఆ అరుణాచలం అంటే అక్కడ ఏమ ఏంటండి విశేషం
అరుణాచలం అంటే ఇప్పుడు శివుడు ఉన్నాడు కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంట ఆ ఆ ఏదేమంటారు శ్రీశైలం ఉంది కదండి ఆ క్కడ ఒక ప్రతిష్టత శివుడి ఏమంటారు రూపాలు ఉంటాయి కదా అండి ఇగ వాయు లింగము అలా అంటారు కదా ఇక్కడ అరునా అ ఇక్కడ అరుణాచల లో అగ్నిలింగం అండి శివుడు ఆ అంటే ఇప్పుడు మామూలు ఎలా ఉంటుందండి మన అగ్నిలింగం అంటే ఫుల్ రెడ్ కలర్ లో అలా ఉంటుందండి లింగం ఇక్కడ
అవునా
అవునండి
అవునా
అదే అండి ఫస్ట్ మనం ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే మనం దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ గిరి ప్రదక్షణ అని ఫోర్టీన్ హిల్స్ ఉంటాయి ఫోర్టీన్ అ సంథింగ్ ఎంతో సెవెన్ హిల్స్ ఏమో ఉన్ ఉంటాయండి ఆ గుర్తుడం లేదు ఐడియా సరిగ్గా ఆ కొండ చుట్టూ మనం తిరిగి ఆ గిరి ప్రదక్షిణాలని అంటారండి
అంటే ఎలా నడుచుకుంటూ వెళ్ళాలా
అవునండి నడుచుకుంటూనే వెళ్తారండి మాక్సిమం నేను చూసినంత వరకు అయితే బైక్స్ ఆటోస్ ఆటోస్ తిరుగుతూ ఉండే బట్ అయితే ఏంటారం మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపత్ పోయినాం అనుకోండి స్టెప్స్ ఎక్కిపోవాలా అంటేమంటారు అది దేవుని దగ్గరకి వచ్చినాక మనకో అదో భక్తి కదా అక్కడ అరుణాచలంలో ఆడ గిరి ప్రదక్షిణలో నడుచుకుంటూనే చేస్తారండి అందరు ఇంకోటండి కొంతమంది మోకాల్లతో కూడ నడిచే వాళ్ళు ఉన్నారండి గిరి ప్రదక్షిణలు
ఆ నేను ఒక రీల్ చూసానండి అంటే ఇట్లా కొంతమందిని చూసాను రీల్స్ లో ఇట్లా దాన్ని ఏమంటారు జోల పట్టుకునేసి మోకాళ్ళ మీద నడుచుకుంటూ బిక్షాటన చేసుకుంటూ వెళ్లే వాళ్ళు అంటే కోరికలు తీరలా అని చె ప్పేసేసి వాళ్ళు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు విన్నా చూశాను కూడా
అండి ఇప్పుడు మన హిందువులు ఎలా ఉంటారంటే మాక్సిమం మనకి దేవుడు అంటే ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే కొన్ని నెరవేరేవి కూడా ఉన్నాయండి ఆ హోప్ ఉంటే చాలు దాన్ని చేయగలం అనే ఒక ధైర్యం
అవునండి ఇప్పుడు దేవుళ్ళ మీద చాలా మంది నేను కూడా గమనించాను ఆ మొక్కులు అంటే ముడుపులు కడుతారు ఇంటే ఈ స్వామి కోసం ఈ ముడుపు కట్టడం అలా చేస్తూ ఉంటారు అవును అరుణాచ లంలో అంటే ఏమంటారండి వె జా నాన్ వెజ్ ని ప్రిపేర్ చేస్తారా అండి
చూసుకున్నట్లయితే కొంతమంది దేవుళ్ళకి స్పెషాలిటీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం శివుడు తీసుకు కున్నాం అనుకుని మనం ఎప్పుడైనా వెజ్జే అండి మళ్ళీ ఇప్పుడు అమ్మవారు తీసుకున్నాం అనుకోండి సుంకులమ్మ గాని మారమ్మ స్వామి గా గాని పెద్దమ్మ స్వామి అమ్మవారు వీళ్ళని తీసుకుంటే వీళ్ళు నాన్ వెజ్జే. ఆ కోళ్ళు మేకలు పుట్ టెల్లీల మళ్ళీ నరసింహస్వామి కూడా నాహోబిలం వెళ్లానండి. అక్కడైతే నాన్ వెజ్జే అండి మళ్ళీ. అక్కడ పెన్నోబులాం అంటూ అవన్నున్నాయి. అట్ సైడ్ నాకంత ఐడియా లేదు నేనెప్పుడు వెళ్ళలేదన్నమాట. అదే మ్యాక్సిమం నర్సింహస్వామి కదండి. ఆ
హ్మ్మ్ అక్కడ తేరు జరుగుతుందండి, ఎప్పుడు అంటే మే లో జరుగుతుంది.
అడుగుదాం అనుకున్నను మీరు రీసెంట్ గా ఏ టెంపుల్ విజిట్ చేశారు?
ఆ నేనొచ్చేసి తిరు పతికి వెళ్ళానండి, ఇంకా చెప్పాలంటే మా ఇంటి దగ్గ ఇక్కడ ఆ శ్రీశైలంతో పాటు యాగానీ అది గూడా చూశానండి. యాగంటి లో ఫేమస్సు హ్మ్మ్ శివయ్య అంతే అండి అంటే శివలింగమే ఉంటది. ఆ నంది ఉంటాడండి, చాలా పెద్ద నంది, అతిపెద్ద నంది. ఎక్కడుంటాడంటే ఇక్కడ యాగంటిలో ఉంటాడండి. ఆ దానికొక స్టోరీ ఉందండి అది ఏంటంటే? నాకు కూడా అది విజిట్ చేసాక! మా అమ్మమ్మ వాళ్ళందరూ మాట్లాడుతుంటే కా విన్నానండి. బ్రహ్మం గారు చెప్పారంట, కాలజ్ఞానంలో ఆ బసవేశ్వరుడు! ఫ్యూచర్ లో కాలు ధ్రువ్వి రంకె వేస్తాడు. పెద్దగా అంటే ఒక్క స్తంభం ఉం ఉంటుందనమాట ఆ స్తంభం మధ్యలో ఇంత చిన్నగున్న శి ఆ ఏమంటారు నంది అనేది పెద్దగా పెద్దగా అయిపోయి ఆ సైడ్ కున్న ఆ స్తంభాలన్నీ పోయి అప్పుడు ష్ ఆ నంది నిజమైన నంది అనేది బయటకి వస్తుందంట. అదే మాత్రం నిజం తెలీదు అదైతే చాలా మంది నమ్ముతారండి.
అంటే అది పె ఓ అది ఎలా అండి వాళ్ళు ఓకే అందరు నమ్ముతారండి అలా
అవునండి అక్కడ ఉన్న వాళ్ళం
అవునండి నిజమే లేండి దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా జరుగు తుంది
అవునండి ఇది బ్రహ్మం గారు చెప్పిన బ్రహ్మం గారంటే ఇంక అట్ సైడే మేము వెళ్ళిన చోటే బ్రహ్మం గారిది కూడా చూసివోచ్చామండి. ఉమ్ అవునండి గొల్లపల్లి వెళ్ళాము, ఆ అచ్చమ్మగారి ఇల్లుకు వెళ్ళాము, తర్వాత
బమ గారి పల్లె అంటారు సంథింగ్ ఏదో ఆ బ్రహ్మ గారి సంబంధించి ఆ
అక్కడ గుహలున్నాయండి బ్రహ్మం గారివి కాలజ్ఞానం రాసిన గుహలని చెప్పేసి లోపలికి వెళ్తాము. ఆ అక్కడ నుంచి మనం వేగంటికి రావడానికి ఒక ఆ ఏమంటరు స్వరంగ మార్గం ఉంటది. శ్రీశైలం వెళ్ళడానికి కూడా ఒక స్వరంగ మార్గం ఉంటది.
అవునండి ఆ
కాకులనేది వాళ్ళవండి అక్కడ.
అవునా
అవునండి అది ఎందుకో అంటే అదేదో చెప్పారంండి నాకు కూడా గుర్తుకు లేదు కాకులన్ మే బి అక్కడికే
అక్కడ ప్రసాదం ఏం ఫేమస్ అండి ఆ యాగంటి సైడ్ అంటే లడ్డున లే
లడ్డూనే అండి లడ్డూను ఆ వైట్ కలర్వి ఉంటాయ్ రౌండ్ గా అవి.
ఓకే ఇక్కడ అరుణాచల లో అయితే మామూలు లడ్డ అండి మనం ఎయల్లో కలర్ లో ఉంటాయి కదా అవిస్తారు ఇంకోటిండి మీరు ఇప్పుడు నంది ఎలా చెప్పారు నేను స్కూల్ లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు లేపాక్షి వెళ్ళాలన్నమాట అక్కడ మనం విన్నట్టు అయితే ఒక స్తంభము గాల్లో నిలబడి ఉంటుందండి నేను అది రియల్ ఎక్స్పీరియన్స్ చేసా అండి ఆ రోజు అందరు చెప్తు నమ్మలేదు కర్చీఫ్ తీసుకొని దాని కింద నుంచి తీసి మరీ ట్రై చేసేయండి అప్పుడు నాకు ఒక ఫీల్ అండి ఏమంటే ఆ దేవుడు ఉన్నాడు అది ఒక ఫీల్ ఇంకోటి ఏమంటే అలా ఒకటి సీతమ్మ వారి అమ్మ జాడ అని సీతమ్మ వారి జాడ అని ఒకటి ఉంటు దండి అక్కడ వాటరు అవి ఊర్తనే ఉంటాయండి మనం తీసుకునిడేస్తుంటేవ ఊర్తనే ఉంటయి ఆటోమేటిగా ఎక్క నుంచి వస్తుంటయ కూడా తెలీదు
ఏమైనా పైప్ లైన్ బ్లాక్ అయిపోయింటందా
ఆ అలా ఏం కాదు అదేమంటారు సీతమ్మవారి జాడ అని ఏదో సంథింగ్ అండి దేవుళ్ళ గురించి చెప్తారు అలా ఏంది పైప్ లైన్ అట్లంతయితే మళ్ళ ఎక్కువ రావలి కద అండి లే లేదు కొన్ని కొన్ని వాస్తవాలు ఉంటాయండి దేవుడు చెప్పినవి జరుగుతాయి ఏమంటారు బ్రహ్మంగారు చెప్పారు కదా మనుషులుందరూ మారిపోతారు బయటికి నటించేది ఒకటి లోపలి ఇంకొకటి అన్ని వాస్తవాలుండి బట్ అయితే ఇప్పుడు ఇంకా అన్ని వెళ్తిలోకి రాలేదు అంతే
వస్తాయి అండా అవి కూడా ఫ్యూచరికి
అదే అండి అంత అప్పట్లో వాళ్ళు ఎలా రాసింటారో ఏది మంచో ఏది చెడు అన్ని అలానే జరుగుతున్నాయండి
యాగంటి అంటే నాకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయ చుట్టూ కొండలుంటాయి మధ్యలో ఆ స్వామి యొక్క టెంపుల్ ఉంటుందనమాట
అక్కడికి ఎలా అంట మనం నడుచుకుంట పోవాల లేదంటే వెహికల్స్ ఏమైనా వెళ్తాయా అక్కడికి
వెహికల్స్ ఉంటాయి అండి బస్సెస్ ఉంటాయి ట్రైన్ అయితే అవైలబుల్ గా ఉండదు అంటే అక్కడ దగ్గరలో ఏదైనా విలేజ్ అంటే ఏమన్నా ఉంటారు కదా అక్కడికి ఏమైన ఉంటే ఉండొచ్చు నేనైతే కిన మా ఫ్యామిలీతో వెళ్ళాను బస్సు ఉంటది
ఓకే నేను చూడలేదండి యాగంటి మంత్రాలయం అవన్నీ దగ్గర దగ్గర అని టాక్ ఒకసారి కూడా చూడలేదండి వెళ్ళాలండి నేను కూడా
ఇక్కడ కోనేరు ఉంటుందండి అక్కడ యాగంటిలో ఆ చాలా బాగుంట ది చూడ్డానికి వ్యూ పైకి చూస్తే కొండ ఉంటది కొండది కొండది కొండ మీద నుంచి ఇట్లా దిగుతూ వస్తున్న వెహికల్స్ కనిపిస్తాయి
ఆ
కోనేరు లో వాటర్ ని ఫిల్టర్ చేస్త అంటారు అంటే పాత వాటర్ ని తీసేసి కొత్త వాటర్ ని వేస్తా ఉంటారు
అ అవునండి అంతే అండి ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ప్రత్యేక ఉంటుంది మీరు ఇప్పుడు ఎలా చెప్పారు ఏయాగంటకియితే ఆ నంది ఇట్లా పెరుగుతూ ఉంట ఇయర్లీ వైజ్ అంటారు ఇక్కడ అరుణాచలం అయితే ఏమంట టడు మనం ఆ శివుని దర్శించుకుని ఆ మోక్ష మార్గం అని ఒకటి ఉంటుందండి ఆ మోక్ష మార్గం దగ్గర నుంచి మనం వస్తే మనం ఏమే పాపా చేసినా తొలగిపోతాయని అది ఒక నమ్మకము ఇంకోటి ఎంత లావు ఉండే వాళ్ళు సనే అచ్చ స్వరంగం చిన్నగా ఉంటుంది ఆ దాంట్లోకి నా స్వామిని తలుచుకొని మర వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఎంత లావు ఉన్న వాళ్ళు సరనా పడు తార అన్నమాట దాంట్లో మ తరువాత ఆ అండి అదే ఒక్కొక్క దేవునికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ నమ్మకాన్ని మనం పాటించాలండి మళ్ళీ ఇంకా ఇంకోటి ఏమంటే అక్కడ నేను విజిట్ చేసిన రవాణా మహర్షి ఆశ్రమం అని ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఆ ఆ ఆశ్రమానికి వెళ్ళామంటే ప్రశాంతతంటే ఏంటి అంటే ఆ ఆశ్రమాన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్తానండి
అవునా ఈసారి నేను వెళ్తే విజిట్ చేస్తాను తప్పకుండా
కున్నా అండి నేను కూడా యగండి మీరు చెప్పారు కదండి విజిట్ చేసి మరీ మీకు చెప్తా అండి రివ్యూ థ్యాంక్ యూ అండి
ఓకే అండి సరే అండి థ్యాంక్ యూ సో మచ్
ధన్యవాదాలు